హలో ఎలా ఉన్నావే బన్నవా
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నావ్
తల దూవుతుంటే దూవిన్చుకుంటున్నా
అవునా తిన్నావా
ఆ తిన్నాను
ఏం తిన్నావ్ ఏం చేసరు ఈరోజు సండే కద ఏం స్పెషల్
మా ఇంట్లో మేము సండే తినమండి
ఆ
మేము మా ఇంట్లో మేము సండే నాన్ వెజ్ ప్రిఫెర్ చేయము
ఆ అయితే ఏం చేసు కాలేదా ఈరోజు
అది చేసుకున్నాము కాకపోతే వెజ్ చేసుకున్నాం
వేజ్జా హమ్ యాక్చువల్ గా నేను ఎందుకు కాల్ చేసాన అంటే ఒకటి అడగాలనేసి నార్మల్ గా ఇంటర్ అయి అ పోయిన తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది
అంటె అది మాన్ సబ్జెక్ట్ ప్రకారం మనం దేంట్లో ఎంత మంచిగా కోర్స్ చేస్తే ఆ కోర్స్ తీసుకోవచ్చు మనం
అవునా అంటే నేను ఓపెన్ గా చేరీ ఆ చాలా మంది నన్ను అడిగారు ఓపెన్ గా చెయ్యాలి ఎలా ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను అడిగి చెప్తాను అని చెప్పా అను అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టా హమ్ ఇంకా ఓపెన్ గా ఏమన్నా వర్క్ చేయాలంటే ఏది బాగుంటుందో సర్చ్ చేద్దాం అనుకుంటానన్ను నీకేమన్నా ఐడియాస్ ఉంటే చెప్తావా ఇంట్లోనే కూర్చొని వర్క్ ఏమన్నా చేసేట తో
ఆ నేను దాని కోసమే మె సర్చ్ చేస్తున్నాను చూడాలి
నవే డేస్ ఎలా ఉంటుంది ప్రజెంట్ ఈ జనరేషన్ లో ఇంట్లో కూర్చొని సేఫ్గా చేసుకోవాలి కదా బయట పోలేము దీంట్లో నాకు పిల్లలు వారు ఉండారు బయట వొదిలేసి పోలేం కదా అందుకు
చానా పార్ట్ టైమ్ జాబ్ స్ ఉన్నాయి మీరు రా చూడొచ్చు
అంటే ఇంట్లో కూర్చొనే వర్క్ చేసుకునేటట్టు కావాలి నాకు లాకపోతే ఏదన్నా కుకింగ్స్ అయినా కూడా పర్వాలేదు ఇ అదే ఇప్పుడు ఇన్స్టాలో అంతా ట్రెండింగ్ అయింది కదా ఇంట్లోనే కూర్చొని కుక్ చేసుకుంటా ఆర్డర్లు తీసు చేసి ఇవ్వచ్చు అనేసి అది ట్రై చేద్దాము ఎవరి సపోర్ట్ అయినా తీసుకుందాము అనేసి అనుకుంటున్నానూ
అ
కనేసి అదే అదేమనా సేఫా అనేసి ఇది నేను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు అడిగి కనుక్కున్నాను అదేదో సర్టిఫికేట్ కావాలి దానికీ అనేసి అన్నారూ అందుకని
లేదు ఇంకా రీల్ నేను చూడలేదండి ఇన్స్టా నేను ఎ క్వాన్నము
అవున ఈ జనరేషన్లో ఇ ష్టా వున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పు దుమ్ము దుమ్ముగా రీల్స్ తీ పెడతాండారు
ఆ కానీ నేను జెంట్స్ లో పుట్టా కూడా నాది మైండ్ మొత్తం నైన్టీస్ దండి
నైన్టీసెలే నైన్టీసే కదా నువ్వు ఇంగే ట్వంటీసా
అవునండి నేన్ నైన్టీసే
హ్మ్ మరి నైన్టీస్ లో బు ద నైన్టీస్ కాక ట్వంటీ లెక్క ఉంటారా
పనమట్ట
హ్మ్ జెన్స్ ఇంకా అప్డేట్ గా ముందుకు వెళ్ళిపోతారు
ఆహ్ ఆహ్
ఏం దిన్వావు
అదె ఆమ్ నల్లేరు నల్లేరు రోటి పచ్చడి చేశామండి
నల్లేరా
ఊ లేదు మా ఇంట్లో మా ఇంట్లో పండించటం అంటే తే కాదు గాని
అ ఆ ఊరికే
పండిస్తాము నల్లేరు ఎలా పండిస్తామండి
అంటె అది కూడా చెట్టే కదా
ఆ అది చెట్టు కాదండి క్రీపర్ అది
ఈగల కట్టుకొని పోతుంది కదా
ఆ అదే తీగనే క్రీపరంటామ్ ఇంగ్లీష్ లో నా
అవునా నాకు ఇంగ్లీష్ అంత తెలీదండి
ఆ
ఉమ్ తిన్నారా
ఆ తిన్నానండి
ఏం చేస్తున్నారు ఏం సండే ఎక్కడా బయటికి వెళ్లేదు అదా
ఆ వెళ్ళాలండి కొత్తగా ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు కదా అక్కడికి వెళ్ళాలి
వా ఎండ ఎప్పుడు వ ఈవినింగ్ వెళ్తారా
ఈవినింగే వెళ్ళాలని చూస్తున్నాం లేదు ఇప్పుడే వెళ్ళిపోతాము ఈవనింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఫుల్ క వెళ్తాం మేము
అవునా
అవును
ఊ చింతవా
ఏన్టండు
అంటే మా వారు నిన్న పనసకాయలు తెచ్చారు
ఆ
తింటున్నాను మా బాబు వచ్చాడు తింటావా అంటే ఎగ్గు తింటాన అంటారు తినువో ఎగ్గు దింపో
అలా డిస్టర్బెన్స్ చేయొద్దండి మాట్లాడేటప్పుడు మీ బాబు పిల్లలు ఉం
నార్మల్ వాళ్ళు లేకుండా ఇంకెక్కడ అన్ని ఉంటాను ఇంట్లోనే కద ఉంటారు వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు నా పాటికి నేను మాట్లాడుకుంటా ఉంటాను.
మా
కొన్నవా
అదే మా మమ్మి కూడా నన్ను డిస్టర్బ్ చేస్తు స్తే మా మమ్మీ లేకుండా ఎలా అండి ఉంటాండి.
ఉం ఏం చేస్తున్నారు మీ మమ్మీ గారు.
మా మమ్మీ గారు తలదువ్వు తున్నారు.
ఎందుకు నవ్వుతున్నారు.
నేనేం నవ్వలేదండి.
ఉమ్ మా బాబు అతి ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్య.
ఏంటి వాయిస్ బ్రేక్ అయ్యింది.
ఉం
వాయిస్ బ్రేక్ అయ్యింది మళ్ళీ చెప్పండి
మా బాబు అతి ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్య
అవునా పనిష్మెంట్స్ ఇవ్వండి.
నేనండి
పనిష్మెంట్ ఇవ్వండి.
ఇవ్వాలి ఇవ్వాలి స్కూల్స్ ఓపెన్ చేసే అదే పెద్ద పనిష్మెంట్
ఆ
అది మన ఇప్పు అది ఎంజాయ్మెంట్
అవునా నాకు ఆ స్ట్రెస్ అంతా లేదండి. ఇ
మ్మో మీరు ఒప్పేస్కాలే కదండి.
ఆ
స్పూన్ తో మిక్స్ చేయకుండా కద కత్తి తో మిక్స్ చేస్తున్నారు మజ్జిగని
అవునా
ఉమ్మ్ వీడు వింత పశువు వింత్ జీవి
అతనైనా ఒక చాకుతో మిక్స్ చేస్తాడు మొత్ తమ్ముడైత్ అంతే కట్టే పుల్లతో మిక్స్ చేస్తాడండి.
అగ్గి బుల్ల తోన అయ్యో
హ
వింత వింత జీవులు ఉండరు
హ్మ్
హ్మ్
వళ్ల్ ఆర్ఫన్ కిట్స్ అంట్ ఏ అలానే ఉంటరు
అవునండి నా పాపు ఉంది ఇంకా ఘోరం ఘోరాతి ఘోరంగా చేస్తాది పనులన్ని
మమ్మీ పోలికలు వచ్చాయేమో వాళ్ళిద్దరికి
హ్మ్ అందరూ అదే చెప్తున్నారండి నా పోలికలే వచ్చినాయని ఫేస్ కట్ అంతా సేమ్ నాలక్కే ఉంటుందే. హ్మ్ పోలికలంతా నేనే
దానికి అలాంటి పనులు చేస్తద్ న్నర్ వళ్ళు
అంటే అది కోరికలతో సంబంధం లేేదు కదాండి పనులవి ఏమ్ హ్మ్ హేబిట్స్ వేరే ఫేస్ కట్ వేరే కదా
ఫేస్ కట్ కూడా మీలాగే ఉండచ్చేమో కానీ హ్యాబిట్ త్స్ మీలాగే వచ్చింటయ్
అన్నీ ఇప్పుడే తినేసాం కూరకు ఏమేసేద్ నేను హ్మ్ చెప్పండి
ఇయ్యండి పిల్లలకి ఈక్ పోతే మీరే తినేస్తే ఎలా అండి
అంటే పనసకాయలు కాదండి ఎగ్ ఎగ్గంట
అవునా మీకు ఒక రెసిపీ చెప్పనా నేను ఎగ్గుతో
ఎలా చేయాలో చెప్పం
ఆ ఒక బౌల్ తీసుకోండి అంటే మిక్ క్షీ జార్ దాంట్లో కొత్తిమీర్ వెయ్యండి
అంటే జార్లో డైరెక్ట్ కొత్తిమీర ఏసేయాలా హో ఇద్ అదా అక ఆ ఓకే ఓకే నాకు గుర్తొచ్చిందండి మలయాళం వల్ల చేస్థాండరు
ఉండండి వినండి వే
ఆ
ఆ మళ్ళీ కరివేపాకు కొంచెం వేయండి తగినంత ఉప్పు వేయండి మీకు కావాల్సినంత పచ్చిమిరకాయలు వేయ్యండి దాన్ని బాగా మీ మిక్సి కొట్టండి అప్పుడు ఎగ్గు ఉడకు పెట్టింది ఆ
ఆ
ఆ మళ్ళీ ఎగ్గని బాయిల్ చేసి కట్ చేయండి ఆ స్టఫ్ దాంట్లో పెట్టుకొని తినండి బాగుంటుంది
ఆ ఈసారి కఖచ్చితంగా ట్రై చేస్తానండి అదే దాన్ని ఏదో అంటారే మళ్ ఇప్పుడు వైరల్ అయిపోయింద ఆ వీడియో అనేది ఎగ్ అడానో ఏదో అంటారంండి ఉ బాగుందని కూడా చెప్తున్నారు చాలా మంది అండ అంటే ఎగ్గుని అండ అంటారు హిందీలో హలో
హలో చెప్ప
హలో ఉ చెప్పండి అది అది ఎగ్గుని అండ అంటారు హిందీలో
అవునా ఆ
అది ఏందో దని నేమ్ ఏదో ఆ హిందీ ఫుల్గా రాదండి కొంచెం కొంచెం వస్తుంది ఆ రీల్స్ లో అప్పుడప్పుడు అలా టచ్ చెల్తే తుమారో హిందీ
నాకు తెలుసండి మీరు మాట్లాడండి నేను మాట్లాడుతా హిందీలో
అంటే నాకు హిందీ రాదు కదండి నేను ఏదంటే అది మాట్లాడేస్తే మళ్ళా మీరు ఫీల్ అయితారేమో
లేదు లేదు
హ కానా కాయే
ఆ కయ
ఏంకాయ అండి
ఆ నేనా అదే అండి వెజ్ ఉల్లగడ్డ పులుసు కాయ
హిందీ వెజ్ ఉల్లగడ్డ తెలుగు కదండి వెజ్ అనేది ఇంగ్లీష్ ఉల్లగడ్డ హిందీ నా కొచ్చు మీరు బాగా చెప్ ప్తే అర్థం చేసుకుంటా మీరు వెజ్ ఇంగ్లీషులని, ఉల్లగడ్డ తెలుగులో అని, పులుసు తెలుగులో అని అది హిందీ అంటారు. అయ్యో సరే ఉండండి వన్ మినిట్ చేస్తాను
ఓకే అండి
కాల్